ఆ
హ్మ్ ఏం చేస్తనవ్
తింటాన
హ్మ్ నేనా నీతో మాట్లాడుతున్నా
హ్మ్ తిన్నావా
ఆ న్ అంటే మాకు మెస్ పెట్టరు కదా వాళ్ళు ఎమ్ చేస్తున్నారు తినాలి ఏం చేస్తున్నారో తెల్వదు
స్తన్నారు
తెలీదు నేను అడగలేదు అంటే నేను ఎక్కువ మాట్లాల్లె కదా టూ డేస్ నుంచి తెలీద్ యాక్చువల్ గా నీకు నా ఫోన్ రీచార్జ్ అయిపోయ్ దని నీకు వేరే ఫోన్ చేస్తాని చెప్పా చూడు మధ్యాహ్నం
వేరే ఫోన్
ఆ తాను ట్రిప్పుకు వెళ్ళింది
హ్మ్
ఆ ఆమె ట్రిప్పు క వెళ్ళింది షరిడి నాసిక్ ఏదో వాటర్ ఫాల్స్ అంతా
హ్మ్
ఆ మధ్యాహ్నం పోయింది నేను పోతా
లేదా
ఉంది అయన కూడా ఎగ్జామ్స్ అయి ఉన్నాయని పోయినారు
ఉ
నేను పోతా
పో
వాటర్ ఫాల్స్ అంటా ఏడ పోతాను
పో ఎవరు వద్దన్నారు
నువ్వు పిలుచుకొని పోతా కదా
పోదం పోదం
ఏప్పుడు
టైం వచ్చినప్పుడు
ఇంకా లాస్ట్ కి ఏది లేక బా మా ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాం
ఆ
ఆకూ పొద్ ఆ
ఏం చేస్తారో కనుకో
తెల్వదు
నువ్వు చూలే నువ్ లేవా వాళ్ళ దగ్గర
లేను నేను కింద ఉన్నా
ఆ
వాళ్ళ పైన ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నారు
ఆ
నువ్వేం తింటానవ్
ఏందో ఫ్రైడ్ రైస్ ఏందో మంచూరియ
ఏం చూ మంజూరియన్
వీళ్ల ముఖాలు నీళ్లగా ఉంది న ఎందుకుంటాదో నాకు కూడా తెలీయదు ఆ ఫ పగజెట్
ఫోటో పెట్టు నాక మళ్ళా
నేను ఏన్ చేసిన అంటే
ఆ
యాక్చువల్గా అది సూప్ లాగా చేసుకుంటారుక్కడ నీళ్లాగా
ఆ ను కోబ మాత్రం వేసుకున్నాం సూప్ వేసుకో ప
ఆ సూపర్ అయిపోయినే అయ్యే
హ
అందరు వేసేస్తున్నారు ఇంకా అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా మళ్ళీ అవి ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటారు అవి అయిపోయిన మళ్ల వేస్తారు
అ
అయకము ముందు ఉండ్రయి గుండెవి సూపర్ అయ్యకముందు ఫ్రై చేసింటారుదద అవేపుస్తున్నా
ఎస్ సార్ ఇలా
ఏలా అడుకునింటే
ఫోటో పెెట్ట
ఒకటి ఉంది ఇంకా మిగిలి మమ అసే అ సై జప్ప మమ అను చ ఫోన్ క స నాలుగుే వచ్చారు నాలుగుే తరు
పర్లేదు ఆయన కూడా నాకు కావాలవి
పక
ఏమ్ పడుకునేది ఆకలైతుంది నాకు
నా కూడా అయిత ఉంది అందు
తినే నేన్ బైట పొయ్ ఐస్క్రీమ్ తింట.
మ్.
మ్.
వద్దింక. మీగ్గుడ్ చేస్తారా వాళ్ళు. అ.
ఏంటిది.
వళ్ళు నీగ్గూడ్ చేసారని మాట్లాడట్లేదు నేన్ . విద్యార్థి
ఏమ్ల యాక్చువల్గా నేన్ మాట్లాడింది ఒక్కడితోనె ఇంకొక ఫ్రెండ్ మమ్మల్ని మాట్లాడిపియడానికి ట్రై జేస్తుంది.
దొరికింది నీకెప్పుడన్నిట్ల రీల్స్ చేయాలనిపించిందనుకొ . గాల్సించ్ బాంటది.
నువ్వెందా చెయ్య్ తినను మంజూర్య ఇంగేం తినం.
ఏం బాలెదు. దరిద్రంగుంది.
ఓ అయ్నా గూడాల్బట్ ళ్ళె ఎక్కువ.
నికూ
మ్.
స్సు సండే ఫోటో బెడ్త.
అ పెట్టు.
ఏమి.
ఇంక ఏమ్ల.
రేపెంతకి కాలేజ్ ఉమ్. ఎయ్టు.
ఎయ్టూ నైన్ ఫిఫ్టి ఓ టువల్ థట్టిఫైవ్ టు టూ టొంటి ఫైవ్.
ప్లేట్ దరిద్రంగుంది.
అ హెలో.
మ ఫ్రెండ్ మె న ఫో ప్లేట్ ఫోటో దీస్తాంటె వాళ్ళింట్లో వాళ్ళక్ బెట్టడానికి. నా ప్లేట్ బాలేదు. అంతే అయిపోయింది కొంచెం మిగిలిచ్చిన దాన్నేంది పెట్టేదని
ఆ అక్క అని నీకు షేర్ చేయమని చెప్ ఏ నాక్
ఆ నిన్ తీపి చ్లా బాలేద్ నా ప్లేట్ అన్ వస్తన్నాయిచ్చ ఇ
ఆ ఆక ప్లేటె చూద్దమన్
ఆ పాప కూడా గోబీ తినేసి రైస్ ఒకటి పెట్టింది పో
ఏమే నాగుడ్ చేయ్ నొస్తుంది.
డాడిక్ చెప్నావ
లేదు తిడ్తాడు. అందుకే గమ్మున మ అయినా ఇది మనకు మాగులేగా ఎన్నిసార్లు తగిలిచుకోల. అట్ల అనుకుంటే మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ గుద్దుకొన్ నా నెత్తిన వచ్చిందిగా ఫోర్ హెడ్ పైన. అప్పుడు తిట్టిచు అవసరమా తన్ తిట్టిచుకొనీ, గమ్మునుండేది మేలు జండు బాం పూసుకొని.
టన్ ఉన్నింది కదా మధ్యలో
ఆ ఆ రోజు డాడీ వస్తున్నాడని, నువ్వు ముంద నుంచి నేను వెనకడి నుంచి పరిగెత్తినా. నేను బెడ్రూమ్ నుంచి నువ్వు ముందర కార్డర్ నించి నేనేమో నిన్ను పిలుద్దామని, నువ్వేమో నన్ను పిలుద్దామని, ముందర్నుండి ఇద్దరం కొట్టుకున్నాము.
కవర్ చేసుకున్నాం కదా చెప ఉందా
అయినా కుడి కనిపిచి తెలిసిపోయింది.
మళ్ళా చె మళ్ళ తెల్సింది. అది అందుకే అని తెలీదు డాడీకి.
లేదు ఆ కర్టన్ అడ్డం ఉంది గుద్దుకున్నాం డాడీ అంటే, చిన్న పొతే పనిలేదా అని తిట్న్నాడు.
ఏది
కర్టన్ అడ్డం ఉంది కదా
ఆ ఆ సీన్ గుర్తుంది కానీ తిట్టిచిండేది తిట్టి తిట్టిచు కునేది గుర్తులేదు.
నాకుందమ్మా మనకన్ని తిట్టించుకుండేట్వే గుర్తుంటయి
అ ఎం లేద్ చెప్ నువ్వు మేలె నేన్ ఏం తిన్నాలో కూడా అర్దం గాల ఆకలి అయితాంది బాందా అమ్మ ఎల్లాలి
ఆ ఎన్ని
ఇంకేం చూసినావు
ఇంకా అన్ అంతే ఈ రోజు అయితే రెండే చూసా
రెండు తక్కువ అది ఎంత పెద్ద మూవీ అసలు
ఆ ఆయన గుడా రెండే
అయినా గూడా పార్ట్ టూ ఇంగ ఎ క్కువ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ మనిషిన ఇంకేమన్నానా వాడు తీసినోడు
అదే కదా అసలు ఎవరు డైరెక్టర్ దానికి కి
త్య గ
ఆ వాడెవడు
హిందీ డైరెక్టర్ లె ఉ చెప్పు
మీ ఫ్రెండూ స్ట్రిక్స్ పోగొట్టేసింది నావి నే రీస్టోర్ చేయ్యట్లా త్రీనే ఉన్నాయి స్ట్రీక్స్ సు
మా ఫ్రెండా ఎవరు
మీ ఇంటర్ ఫ్రెండ్
ఆ పిల్ల రోజూ పెట్టదులే కానీ స్నాబ్ అట్లె వెట్టు ఆ పిల్ల వెడతాది అబ్బుడబ్బుడు స్ట్రీట్స్ వస్తయ్ ఉ ఊ
ట్టాను ఇందాక స్నాప్ చూసావా
చూడలా
చూడు మా రూమ్ ని డెకరేట్ చేసాను మే డెకరేట్ మేం కాదు వాళ్ళు జేశారు నేను నిన్న జేసిన కొంచెం హెల్ప్ చేసిన కొంచెం ఈ రోజు వాళ్ళే చేసుకున్నారూ
ఇంకేమి
ఇంకేర్లా
ఎంది.
ఇంకేం లేదు.
ఏం పెడతారు ఈ రోజూ ఏం పెట్లా కదా మర్చిపోయిన భోజనం
నేను హాట్ చాక్లెట్ తాగుదాం అనుకుంటాన్న
తాగు
ఫార్టీ రుపీస్ కానీ అది చిన్నదోస్తది.
ఉమ్మ్ టేస్ట్ మ్మ్
నాకు దాంట్లో పాటల్ నచ్చాయి.
భలే ఉంది కదా మ్యూజిక్ అయితే
చాలా బాగుంది అసలు హా వాళ్ళ రిసెప్షన్ ఉంది. కదా
ఆ
ఆ సాంగ్ బాగుంది దాంట్లో ఆ స్టెప్ హుక్ స్టెప్ కూడా బాగుంది.
చెప్పు
నచ్చిందా సాంగ్
ఏంది.
ఏది
చేసుకోండి ఆ చెప్పు
ఏం చెప్పు
ఏం లేదు.
అదే నాకా సాంగ్ చాలా నచ్చింది.
నాక్కూడా నచ్చింది.
నాకా సాంగ్ కావాలి.
మ్మ్ సర్లే సరే అయితే సరే అయితే
సరే
ఆ బాయ్
బాయ్
మ్.